హాయ్ అండి బాగున్నారా హాయండి బాగున్నారా
వినబడుతుందా
హలో
అ మేడం ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగునన్నారా
ఆ బాగున్నానండి తిన్నారా
ఆ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది మేడం లంచ్ మీరు
ఆ కంప్లీట్ అయిందండి అది కూడా మాదా అండి ఇవాలా చి చికెన్ ఫ్రై
ఈ రోజు చికెన్ ఫ్రై యాక్చువల్ గా నిన్న సండే రోజు అనుకుంటారగా
ఆ అవునండి కానీ నిన్నన్న అంటేమంట చికెన్ తీసుకొచ్చారు చాలా సో కొంచం ఫ్రిడ్జ్ ల పే ట్టేసేసి ఇవాళ నిన్న కర్రీ వండేసినాం ఈవాల్ళ ఫ్రై చేసేసినం మార్నింగ్
అంటే ఫ్రిడ్జ్ లో పెట్టారా
ఉహు
ఫ్రిడ్జ్ లో పెడితే డిసీజులు గిట్ల వస్తాయి గా మేడం ఫ్రిడ్జ్ లో
అంటే ఎక్కువ రోజు స్టోర్ చేయను కదాండి వన్ డే
ఆహా ఒక వన్ ఇయర్ అవునా ఆ మాది కూ ఇది సాంబార్ మేడం ఈ రోజు నిన్న మాది మటన్ తీసుకున్నం
ఆహా
ఈ రోజు సాంబార్ జస్ట్ ఇప్పుడే అయిపోయింది తిన్సేడం ఆ
ఏం సంగతులండి ఇంకా ఎలా
ఏం అనలే నా ఏమి ఉనదండి సమ్మర్ కదా బయటికి వెళ్ళడానికి అసలు వీల్లేదు ఎండలు బాగా కుడతాను ఎండలు మొన్నటి దాకా బాగా కొట్టినయి కానీ ఇప్పుడు ఈ మధ్యల మళ్ళ ఈ రెండు మూడు నుంచి కొంచెం చల్లేనే ఉంది మరి ఈ వర్షాలకి ఇట్లా పడితాయి కావచ్చు నాకు తెలిసి ఉమ్ ఆ ఓ మేడం నాకు తెలిదు అవ్వి అక్కనే అని ఆ ఇంకా ఏంటి మేడం అ హలో చెప్పండి మేడం. ఉం ఆ టీ తాగరా మేడం మరి మీరు చె అది కూడా ఇక్కనే ఉంటది కాచ్చు ఆ అహి ఉమ్ ఆహా అమా ఉమ్ ఉం ఆ నేను ఆ అదే మేడం ఆ సమ్మర్ కదా ఇగ సమ్మర్గాసరికి కొంచెం బయటికీ వెళ్లడానికి ఇంట్లనే ఎండలు కుడతన్నాయి కద బయటికి వెళ్ళట్లేదు మేడం ఎండలు బాగా కొడు అలా అనేసి ఇక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ మీరు
వేరే వే టెన్ అయితే చాలు ఎండ బాగాంటన్నాయండి
అదే మేడం మీరు ఈ మధ్యలో ఎట వెళ్ళాడా మేడం పిక్నిక్ కాగానీ ఏదన్నా విలేజ్ ఏదైనా విలేజ్ లా కానీ ఊర్లా కానీ వెళ్లారా
లేదండి
వెళ్లలేదా
ఉ
ఆ చెప్పండి మేడం
నేను ఎటళలేదాండి మీరు ఎటన్న వెళ్లారా
ఆ మేము మొన్న వెళ్ళాం మేడం మొన్న వేరే ఊరికి వెళ్ళి నిన్న ఈ రిటర్న్ అయి అయము మా సిస్టర్ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాం మేడం మేము ఆ సెకండ్ సాటర్డే మా సిస్టర్ వాళ్ళ అత్తగారి ఇంటికి ఎళ్ళినాం
అవునవును
ఎందుకంటే ఇగా సెకండ్ సాటర్డే ఇ సండే రెం డేస్ హాలిడేస్ ఎ కదా
ఆ
వీక్ ఆఫ్ గా కొంచెం అ వెళ్ళి కొంచెం కొంచెం టైం పాస్ చేస్ చుట్టలు కాబట్టి కొంచెం టైం పాస్ అయ్యింది
ఆ మేడం
ఎంజాయ్ చేసార అంటున్నాను
ఆ చుట్టలింటికి పోతే ఎట్లయినా ఉంటదిగా మేడం కొంచెం ఎంజాయ్మెంట్ అనేది ఉ ఉమ్ మ్యారిడా మేడం మీరు
లేదండి
అన్ మ్యారిడ్ ఎన
అవునండి
ఏం చదువుకున్నారు మేడం మీరు ఆ నేన అన్మారిడే మేడం నాకు ఇంకా పెళ్ళి కాలేదు
కాలేదా అ గ్రాజుయేషన్
జాబ్ అంటే ఏం కాలిగా ఇంట్లో
ఇంట్లోనే ఉంటార
హు
అన్ మ్యారీడ్ అంటే మ్యాచస్ చూస్తున్నారు మేడం మరి మీకు
ఆ చూస్నారండి చిన్నగా ఐన
ఆహా మీరు ఒక్కరేనా లేకపోతే
నేను ఒక్కదాన్నే అండి
మీరొక్కరే
ఆ ఓకేదన్నే
అయితే పర్లేదు మెల్లగా చేసుకున్నా పర్లేదు
ఆ మీరండి ఇద్దరా
మేడం మేము మొత్తం నలుగురం మేడం
నలుగురా
హు మొత్తం మేము నలగురం ఫేవరెట్ అంటే చికెనే మేడం ఎక్కువ చికెన్ కర్రీ ఆ చికెన్ కర్రీ బాగ చాల ఇష్టం నాన్ వెజ్ అంటే ఇ చికెన్ కే ఫస్ట్ ప్రయారిటి
అవును చికెన్ లో ఎక్కువ ఏమి ఇష్టం అండి లైక్ కాకపోతే ఇప్పుడు బాబీ క్యూ అని లేకపోతే ఇంకా చాలా టైప్స్ వచ్చాయి క మండి అనేేసేసి ఈ
అవన్నీ నాకు అవన్నీ అలవాట్లేనివి మేడం అంతా అలవాటు ఉండదు ఇక అలవాటు చేసుకుందామన్నా గాని నాకు ఇష్టం ఉండదు ఇగ ఒక చికెన్ కర్రీ ఒకటి అంతే మేడం చికెన్ కర్రీ ఎప్పుడైన బోరు కొడితే ఇక చికెన్ తిని తిని బోరు కొడితే ఆ ఫిష్ కర్రీ తింటాను ఇంకా అప్పుడప్పుడు ఇగా ఇగ మటన్ కూడా రే మటన్ కూడా ఎక్కువ లేదు ఎప్పుడో ఒకసారి మటన్ అంతే
అవునా
హ్మ్మ్ మీక మీకేమిష్
నాకు ఎక్కువ మటన్ ఉంటానే ఇష్టం
మటన్
మటన్ బాగిష్టం అండి
ఆ మీరెక్కువ మటన్ తింటారా మీ ఫేవరెట్ గేమ్స్ ఏంటి మేడం గేమ్
నేను ఎక్కువగా అట్లయితే బట్ నాకు కబడ్డీ అంటే బాగా ఇష్టం అండి బాగా ఆడేదాన్ని స్కూల్లో ఉన్నప్పుడు
మేడం కబడ్డీ మీరు
ఆ
ఇప్పుడు కూడా కబడ్డీ ఆడతారా ఖాళీగా ఉన్నప్పుడు
లేదు లేదండి ఆడను స్కూల్ వల్ల
ఆహా అప్పుడు చిన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు అప్పుడు ఆడేదా హ్మ్మ్ అదొకటేనా మేడం ఫేవరెట్ కబడ్డీ ఒకటేనా
ఆ కబడి ఖోఖో
ఖోఖో ఆ
ఆ సెట్ ల్ అంత రాదు అట్లా అట్లా పైన పైన ఆడతాను
టైం పాస్ గా ఇంటికాడ ఎవరైనా చుట్టాలు గిట్లా వస్తే అప్పుడు ఆడతారా శెటిల్ హ్మ్మ్ అంటే గ్రౌండ్కి ఎళ్ళా లేకపోతే ఇంటి దగ్గర ఉన్నాడు మేడం ష మీరు ఆడేది బ్యాడ్మింటన్
ఎలా ఆడతాం అండి
ఆహా ఇంటి ముందు ఖాళీ ప్లేస్ లో ఆడతారా
ఆహా
హ్మ్మ్ హ్మ్మ్ ఇది మీరు మటన్ అంటే మీరు మీకు ఇష్టం అని చెప్పారు కదా
ఆ అవునండి
మటన్ మీకు వండొచ్చా మేడం లేకపోతే మీ మదర్ వాళ్ళే వండుతారా
మా మమ్మీ ఏ వండుతది అండి నాకు రాదు మటన్ అంతే
మటన్ రాదా చికెన్ ఒచ్చా మేడం చికెన్ వండడం వచ్చా మీకు
ఆ చికెన్ అంటే వచ్చు అంత పర్ఫెక్ట్గా రాదండి ఆహా
ఆహా కనీసం మరి టీ అన్న పెట్టడం వచ్చా మరి మీకు
అది కూడా రాదండి చక్కగా
అయ్యో టీ ఇప్పుడు జనరల్ గా బాయ్స్ కూడా చేస్తారు కదా మేడం టీ టీయా దానిదేమున్నది కొన్ని పాలు పోసి కొంచం ఆ టీ పౌడరు ఆ
అట్లా
అంటే అంత టేస్ట్ గా కుదరదు కానీ ఏదో అట్లా
ఆ అంతే ఏదన్నా చేస్తే ప బాగా రావాలి ఆ నా ప్రకారం అట్లా అయితేనే వచ్చినట్లే లేకపోతే లేదు
అచ్చా అవునా హ్మ్మ్ ఈ క్రికెట్ గిట్లా చూడడం ఇష్టమేన మేడం మీకు క్రికెట్ గిట్లా ఆహా ఆడడం కాదు మేడం చూడం
అదే చూటమే అండి నేను వరల్డ్ కప్ ఆడుతా అని చెప్పట్లేదండి
ఆహా మొన్నయింది కదా వరల్డ్ కప్పు
ఆ చూసానండి అంటే అక్టువల్గా కొంచం ఉండే చూడలేదు స్కోర్ స్కోర్ మ్యాచ్ చేస్తున్నాంటే
ఆహా స్కోర్ గిట్లా చూసారా
ఆ అంతేనండి
ఉమ్ ఈ కొబ్బరి చెట్లు ఇట్లా ఉంటాయి మేడం మీ ఇంట్లా కొబ్బరికాయలు చెట్లు
ఆ మా ఇంట్లో కొబ్బరి చెట్లు ఏమి ఉండవండి మామిడి చెట్లే ఉంటాయి
ఉమ్ మావిడి చెట్లు మేడం పచ్చడియా మేడం లేకపోతే తినేటియా
తెలిదండి ఈయే కాస్త
అచ్చా ఈ ఇయరే కాస్తున్నాయా అవి ఆహా అంటే ఇక చిన్న చిన్న ఇ ఇప్పుడే ఇగా చిన్న చిన్న పిందేల్ గిట్లా ఆయితా కదా
ఆ
ఉమ్ చిన్న ఇప్పుడే గాదా చిన్న చిన్న అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వరకి పెద్ద అవుతాయా మేడం చెట్టు మీద
ఆ నెక్స్ట్ ఇయర్ వరకు అది ఆల్రెడీ పెద్ద చెట్టే చూడాలి ఈగ అంటే కాస్తాయి అని ఈ ఇయర్ అయితే చాలానే కాసినయ్ అసలు ఏ కాయో అని తెలిస్తే మనకి నెక్స్ట్ ఇయర్ అదేమది ఏంటిది అనేది ఆలోచించాలి
అచ్చా అవునా మేడం మీ ఇంట్లో మంచిగా చల్లగా ఉంటదా మేడం ఇప్పుడు సమ్మర్ కదా
చాలా చల్లగా ఉంటుదండి
ఉమ్ చాలా కూల్గానే ఉంటుంది డా కొన్ని ఇంట్లో ఏంటంటే బాగా ఎన్ని ఎంత ఉన్నా గాని వేడిగానే ఉంటది.
ఆ మా ఇంట్లో బాగానే చెట్లు ఉంటాయి కదా క్రోము కూల్గానే ఉంటాది
ఓకే మేడం ఉమ్ ఓకే మేడం ఆ ఓకే మేడం